ఆ బావున్నామండి మీరు బావున్నారా
ఆ బావున్నామండి తిన్నారా అండి
ఆ ఇప్పుడే తిన్నామండి మీరు తిన్నారా
తిన్నావండి ఏం చేస్తున్నండి
ఏం లేదండి ఖాళీనే మీరు
మేము ఖాళీగానే ఉన్నామండి
ఓకే అండి నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటది అంటే ఆహారం
ఆ నాకు నాన్ వెజ్ అంటే ఆ చాలా ఇష్టం బిర్యానీ అన్ ఇంకా చాలా ఇష్టం
ఓ బిర్యానీ అండి స్వీట్ అంటే స్వీట్ అంటే నాకే అంతే అండి కారం వంటేనే ఇష్టము అది బిర్యానీనే ఇష్టం అండి
ఆ స్వీట్ అంటడి ఇంకా పాయసం అండి పాయసం అంటే చాలా ఇష్టం
ఆ నాకు స్వీట్ అంటే ఇదే అండి పాలకోవ ఉంటుంది కదా అది పాలకోవా అనేది చాలా ఇష్టం అండి అది ఒకే ఏరియాలో ఉం ఉంది అది చాలా బాగుంటుందండి
ఆహా అంటే అ అక్కడ ఫేమస్ ఎమో కదా అండి
ఫేమస్ అండి
ఉ అవునులేండి కొన్ని కొన్ని స్వీట్లు ఒక అంటే కొన్ని చోట్లు మాత్రమే బాగుంటాయి
ఆ అదే అక్కడ చేస్తేనే బాగుంటుంది, టేస్ట్ రాదండి లైక్ ఎలా అంటే ఇప్పుడు తిరు తిరుపతిలో లడ్డీలాంటిది
ఆ అవును ఆ అదే అండి ఇప్పుడు తిరుపతి లాడ్డనేది తిరుపతిలో తప్పితే ఇంక వేరేక్కడ ఆ టేస్ట్ రాదు అందుకు అక్కడ ఫేమస్ అది అలాగ, నే అవును అవునండి అలా ఇంకా మీరు ఇంకా నాన్ వెజ్ ది ఏమేమి ఇష్టం అండి
అండి చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ మటన్ అండి మటన్ కర్రీ అదే అంతే కాకుండా అది బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగితే మాత్రం
హ్మ్ బిర్యానీ అయితే అవునవున్లేండి
మీరు ఎప్పుడన్న ట్రై చేశార అండి
ఆ చేసినా అండి మేము బిర్యానీ తినేటప్పుడు ఖచ్చితంగా ఏదన్న థమ్సప్పు స్ప్రైట్ అలాంటివి కచ్చితంగా ఉండాలండి అ ఉండకుండి ఇంగా ఆ
కొంతమంది మాత్రం వారిని ఏమ అంటే తినేటప్పుడు మధ్యలో తాగ్గూడదు
హ్మ్ హ్మ్ అవునండి
తం కంప్లీట్ అయిన తర్వాత తాగాలని కొంతమంది ఉంటారు అది తింటూ తాగుతూ ఉంటే బాగుంటది
అవునండి అంటే ఎవరిస్ టం వాళ్ళదండి ఇది మనం మన ఇలా ఇష్టం గావట్టి మనం మధ్యలోనే తాగతం వాళ్ళకి అలా ఇష్ టం గావట్టి వాళ్ళు ఇంగా అలానే తాగుతారు అంతే ఇనా ఎలా తాగినా బి బిర్యానీ దినేటప్పుడు మాత్రం భారీగా ఉంటుందండి.
ఆ కూల్డ్రింక్ మాత్రం కంపల్సరీ కామి బాగు
డి
మీకు చేపలు అలాంటివి మీ తినడండి
ఆ నే నాకు అన్ని ఇష్టంమండి చేపలు మటను ఫ్రాన్సు హలో వినిపిస్తుందా అండి
ఆ ండి అనిపిస్తుంది మీకు ఈ దగ్గరలో ఏవన్నా ద కే ఉందండి
మాకు దగ్గర్లో అంటే ఇంకా తను చికెన్ ఎక్కువ అండి మాది అంటే స క అంటే సముద్రానికి దగ్గ ద ఉన్నాం కదండి అందుకు మనకు ఇ సీ ఫుడ్స్ అనేవి త తక్కువ దొరికేది ఎప్పుడు చాలా రరు మంత్లీ వన్స్ ఆ నెలక ఒక ఒకసారి అలా చేపలు ఊర్లోకి వస్త ఉంటాయా వాళ్ళు అమ్మే వాళ్ళు వస్తారు కదండి ఊర్లోకి మ్ అవునవును అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు తీసుకుంటామండి అంతే ఇంకా, వాళ్ళు కూడా తక్కువ అండి వచ్చేది ఎప్పుడు నెలకు ఒకసారి అలా వ ఉంటారా ఇంకా స ఫుడ్ అనే తక్కువ ఇంకా చికెన్ అంటే ఇంకా మనం చికెన్ మటన్ అనేది ఇంకా దా ఇక్కడే దొరుకుతుంది కాబట్టి దగ్గరలోనే ఆ అదే ఇంకా అక్కడే తీసేసుకుంటాం ప్రతివారం ఇంకా నాన్ వెజ్ కష్టమ అండి తినలేమ్
ఆ కంపల్సరీ ఇప్పుడు కొంతమంది ఇంట్లో త్రీ డేస్ ఫోర్ కూడా చేసుకునే వాళ్ళ ఉంట కొంతమంది అయితే బట్ రోజు తింటే అది టేస్ట్ ఉండదండి, ఎప్పుడు వారానికి ఒకసారి తింటేనే తినాలనిపిస్తుంది
ఇ త్రీ చేసుకుొ బం అవున అవునండి వారానికి ఒకసారి తింటేనే కొదిగా బాగుంటుంది కానీ అప్పుడప్పుడు మధ్యలో కూడా తెచ్చుకుంటాం వారని వారని రెండు మూడు సార్లు తింటాం అనుకోండి
అవునండి మరి ఎన్నిసార్లు తిన్నా కూడా చికెన్ టేస్ట్ మాత్రం
ఆ అవునవునండి మీకు దొరుకుతుందండి ఈ ఫుడ్స్ అల అక్కడ
ఆ సీ ఫుడ్స్ అంటే మాకు పక్కనేమి సముద్రమేం లేదు బట్ పెద్ద చెరువు అనేది ఉందండి అంటే వినింటారు కనేకాల్ చెరువు అనేసి
ఆ అంతేండి మాకు
ఆ అది పెద్దదే బట్ అక్కడ దొరుకుతాయి చాపలనేది
ఆహా
ఆ చేపలు ఆ చేపలు దొరుకుతాండాయి ఆ ప్పుడు వస్తాంటారు వాళ్ళే మా ఊరుకి కూడా అలానే అమ్మడానికి వస్తారు అప్పుడే మాకీ తక్కువే దొరకడం
అవునండి చేపలంటే ఎట్లండి మీరు కర్రీ చేసుకుంటారా లేక్ కుంటే
ఆ మ్యాక్సిమమ్ ఫ్రై యే అండి ఫ్రై యే అండి మాముూలు దాని కి ఫస్ట్ ద కస మత్కారం
అలా ఏం చెప్పరండి ఆహా అవునవును లేండి
అనేది ఆ పులుసు అంటే పులుసు తింటే మంచిది అంటారు ఆ ఫ్రైనే ఎక్కువ ఇష్టపడతాం అనమాట
తిన్నా తినదా కద
ఆ బట్ బట్ అప్పుడు కాలంలో దొరికే ఫుడ్ ఇప్పుడు జనరేషన్ అనేది
తక్కువండి ఇప్పుడు ఎలా అంటే కెమికల్స్ కెమికల్స్ ద్వారా పెంచడము అవన్నీ జరుగుతున్నాయి కదండి
అంతే కాకుండా ఫాస్ట్ ఫుడ్ మ పసి
అవున అవునండి అంతా కలర్స్ అవి ఇని ఏసి ఏదేదో ఇం పోనివన్నీ వచ్చేసినండి కానీ చిన్నప్పుడు అప్పుడంతా నచురల్ గా చేసి కాబట్టి ఇంట్లోనే అన్ని చేసుకొని అదే అప్పుడు అన్ని దొరికేది కాబట్టి ఇప్పుడు హ అవునవును ఇప్పుడ అంతా అన్ని మిక్సీలు అని ఆ పాత కాలంలో అంత రాళ్తో రుబ్బి అంతా నీట్గా చేస్తా ఉండేది ఇప్పుడుంతా మిక్సీలో వచ్చేసినాయి అందువల్ల మళ్ళా ఇ
ఆ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది, ఆ రోళలో రుబ్బే చే టేస్ట్ అనేది ఇప్పుడు రాదు.
ఆ ఆ అవునండి ఇంకా అని ఇప్పుడు మసాలాలు మంచిగా అయిపోయిందండి వంట చేయడం కూడా ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే మసాలాలన్నీ వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇం జస్ట్ వేయడం అంతే ఆ ఒకప్పుడు వాళ్ళ
చేయడమంతే
ఉ అంతే అండి తా మనమే చేసుకోవాలి కారం కావాలన్నా న్నా మనమే చేసుకోవాలి ఏది కావాలన్నా మా చేత్తో చేసు పని వేస్తేనే అందుకు టేస్ట్ కూడా అలానే ఉంటాండె అప్పుడు
ఆ అప్పుడు కూడా అవన్నీ దొరికేవి పొలంలోనే దొరికేవి
అవును అన్ని అక్కడే దొర తాంది కాబట్టిఊ ఊర్లోనే ఇంకా అంత అక్కడ అక్కడే చేసుకునే వాళ్ళు అయినా పాతకాలంలో రాగి ముద్దా నాటుకోడి ే ఫేమస్ అప్పుడు
ఆ అంతేకాకుండా అప్పుడు అవునండి ఎందుకంటే ఎప్పుడు అది ఫేమస్ కదా
ఆ అవునండి రాగి సంగటి
నాటు కోడి పుల్స్ అనేది ఫేమస్ అంతేకాకుండా అప్పుడు ఇంట్లో మనుషులు అనేది ఎక్కువగా తినే వాళ్ళు ఇదే అంటివే కదా పొలంలో దొరికిండేవి వాళ్ళు నాచ్ ఇసర తండ కాబట్టి వాళ్ళు బాగా ఆ ఆరోగ్యంగా ఉన్నారు ర మ సాలా
చాలా గట్టి స్ట్రాంగ్గా ఉండేవాళ్ళండి
ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు ఊరిని ఏమి ఉండదు అంతే టేస్ట్ చూస్తారు గానీ
ఆ అవునవునండి ఇప్పుడంతా ఊరికే టేస్ట్ ఉంటుంది కాని దాని వల్ల మనకు వచ్చే హెల్త్ ఇష్యూసే ఎక్కువ వస్తాయి కానీ హెల్త్ క ఏం
ఆ మనం డబ్బులు ఇచ్చేసి
మనమే డబ్బులు ఇచి మనమే మన హెల్త్ అతని పా పాడుగొట్
అ అంతే అండి డబ్బులు ఇస్తాము మళ్ళీ ఏసి హస్లో డబ్బులు స సార్
ఉ అదే అది ఇంకా డబ్బులు పెట్టి మళ్ళా హాస్పిటల్ లో పెట్టాల
అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు చిన్న జలుబులు వచ్చినా ఏం వచ్చినా కూడా డాక్టర్ దగ్గర వెళ్ళిపోతారు, బట్ అప్పుట్లో అలా కాదు ఇప్పుడు ఏమన్నా తక్కువ వచ్చిన జలుబొచ్చినా కూడా దానికి ఏదో ఒకటి ఆ చెక్కు లవంగో అలాంటివి తింటే వెళ్ళిపోతుంది అనేది చెప్తాంట్రి
ఇప్పుడు ఉంటాండ కదండి నాటు వైద్యం ద్వారా ఇంకా ఎటువం టీ వ్యాధులు కూడా రావు ఫస్ట్ ముందుగా వాన వాళ్ళకి
రంలోనే రావును
ఊ అదే రోగ నిరోధక శక్తి అనేది అప్పుడు ఎక్కువున్ టుందని అని వాలికి వాళ్ళకి అసలు ముందు రావు జబ్బులనేవి తులు రావు వచ్చినా తొందరగానే వెలి పోతాండి
ఆ ఇలా మెడిసిన్లు అలాంటివేం ఉండవు
ఆ మెడిసిన్ లు అవా ఏం ఉండవు నాటు వైద్యమైన్ ప్పుడంతా ఇప్పుడంతా చాలా తే మారిపోయిందండి
ఇప్పుడు నువ్వు కొంచెం తుమ్మినా టబ్లెట్ ఏస్
ఊ అన్నీ టాబ్లెట్స్ అండి ఇప్పుడు అంతా కెమికల్స్ వాడుతున్నారు కాబట్టి అది అప్పుడివి అప్పుడు వరకు పని చేేస్తదండి తరువా మళ్ళీ అలాగే మళ్ళీ
అంతే
హ్మ్మ్ హ్మ్మ్ అదే ఇన్స్టంట్ వరకు అంతే అప్పటికి తగ్గిపోయి తర్వా మళ్ళీ వస్తుంది‌‌ అది
సేమ్ వొస్తది మామూలుబట్టె
మా ఊర్లో అంటే ఇంగ ఇదే అండి రాగి ము ద్ద నాటికోడు పులుసు అనేది. ఫేమస్ అండి మా ఊర్లో ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకుంటామండి. ఊ మీరు మీ ఊర్లో ఏంటండి ఫేమస్సు
ఉ మా ఊర్లో కూడా అంతే బట్ మా టీచర్స్ ఏమంటే స్కూల్లో తినరు కదా మా టీచర్స్ అనేది. హోటల్ ఉండేది ఒకటి
ఆహా! అవునవునులేండి. ఓ అవునులేండి. తిన్నా నేను కూడా చాలా బాగుంటాయి.
మా ఊర్లో మాత్రం అవి బాగా చేస్తున్నారు. ఎక్కడ టెస్ట్ చూడలే నేను కూడ డా మా ఊర్లో చూసింటా ఎక్కడ చూడలేదు. మా టీచర్స్ కూడా ఎక్కువ అవి ఇప్పుడు ఒక యాభై రూపాలు రూపాయలు కూడా
అవును అవును లేండి. అంతేలే టేస్ట్ బాగుంటే ఎంతైనాఖర్చు పెట్టచ్చులేండి. టేస్ట్ బాలేకుంటే ఏం పెడ
ఆ వాళ్ళు తినడమే కాకుండా వాల్లు ఇంటికి కూడా ఎత్కో తీసుకోని వెళ్ళేవాళ్ళు.
ఓహో! అంత ఫేమస్ అండి అక్కడంత ఆహా అంత టేస్టీగా ఉంటాయి అంటారు ఆ
కిలోమీటర్ పైనే నుంచి వస్తారు.
బాబ్ బా బో
అయినా కూడా వాళ్ళు ఇక్కడ తినేసి ఇంకా ఇంటికి తీసుకుని వెళ్ళేవాళ్ళు సాయంత్రం పూట్ల
ఆహా! బమ్ మేలేండి ఫేమస్ అంత బాగున్ టేస్ట్ అందుకే బా ఊ ఊ అవునులేండి టేస్ట్ బాగుంటే ఎంత దూరం నుంచి రావచ్చు ఎంతనైనా పే
ఓకే అండి ఇంకేమండి బ
ఇంకేం లేదండి. మీస్
సరే అండి మీ విలువైన సమాచారాన్ని
ఆ మీస్ సమయాన్ని కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదములండి.